వినిపిస్తోందా
ఆహ్
ఏం జెస్తానవ్
ఏం చేయలేదు ఊర్కే ఉన్నాను నువ్వు
నేను తే
కాలేజ్ పోయింటివా
ఆ పోయింది
ఏమేమి జరిగాయి కాలేజీలో
మా కి ఏం జరిగింది పొద్దున్నె పోయినాము క్లాస్ల గూర్చున్నాము క్లాస్లో గూర్చునా రోజెప కీ ఆడిటోరియంకి పోండి అన్నారు ఇంగలేేసి ఇంగలేేసి ఆడిటోరియం పోయినాం ఇంగ ఆటికి పోతే వర్క్ షాప్ ఏఐఎంఎల్ గురించి
అ హ
షాప్ పెట్నరు మాకి
అవును
మ్మ్ అంటే అంటే ప్రోగ్రామ్ కోడ్స్ నేర్చుకోవచ్చు అంటె మిషన్ లర్నింగ్ అనమాట అంటే ఎట్లా మిషన్ ఎట్లా జె ఎట్లా తీస్కుంటుంది మనం ఇచ్చే కోడు అనేసి ఆ అట్లా నువ్వేం జెష్ణవ్ పొద్దున్నుంచి ఎందో టీ షర్టు కనాపడ్లే
అ
ఆ చేప్పు
హౌస్ క్లీనింగ్ చేస్తాంటిమి
అవునా
ఆ ఇప్పుడే అయిపోయింది బండి సర్దుకుంటా ఉన్నాం
ఆహా అన్నైపోయిపోయినాయా సామాన్లులెత్తిపెట్టేవి సామాన్లులెత్తి పెట్టేవి అయిపోయినా
ఆ అయిపోయాయి ఇంకొన్ని ఉన్నాయ్
కొనున్నాయా
మ్మ్
మ్మ్
ఫెస్టివల్ కన్ని ప్రిపరేషన్ అయినారా
మ్మ్ ఏదో అట్లా అట్లా
డ్రెస్సెసు అన్ని తెచ్చుకున్నారా ఇంగ లేదా
మ్మ్
మ్మ్
మ్మ్
ఇంకేప్
చెప్పాలి నువ్వే ఏం చేసింట్రి పొద్దున్నే
మేమ్ పొద్దున్నె టిఫిన్ దోస చేసింటిమి
ఆ
అయిన ఇప్పుడు క్యాష్డేట్లో విపరీతంగా పెరిగి పోయినాయబ్బ మీక్ పెడతాన్నరా దోశలు
ఆ
ఉంకొన్నాళ్లు పోతే బంజేస్తారు
అవునా ఏమో అబ్బా
ఆయిల్ రేట్ పెరిగిపోయింది గ్యాస్ రేట్ పెరిగిపోయింది వార్మల్లా గోల్డ్ రేట్ ఒకటి తగ్గుతా ఉంది
అవునవును నైట్ డ్రెస్ యాడేసిన నైట్ డ్రెస్ కూడ కనపడలే అసల్ కి ఇడవన్ లేదు
మీకు అక్కడ ఫుడ్ బావుందా
పర్ల అంతే అట్లట్లుంది ఏమంతా మీలుగా ఏం లేదు
ఉహ్మ్
ఊమ్ దుబ్బురాలా
మయ్యా దుబ్బు నిన్నటి నుంచి దేనికి పోమన్న పోలె
నేమో
అట్లాడుకుంటాన నీళ్ళలోనూ సామాల్లు ఎత్ ఎత్తుకుంటా నీళ్ళక్ పో తన్నాడు
ఓయ్ అబ్బా సామాన్లుగాని ఎత్తి పెడతాడా అయప్ప
ఉమ్ మంది త్తాడు తుడుస్తాడు
ఓ యమ్మ
చోళ కతల్ బడ్తాడు
ఉ మ్ రాల
వచ్చిండట మ నీళ్ళు మోసేటప్పుడు మళ్ళా పాయ ఇంగ రాలే
ఆఆ
పిరాలె
ఉహ్మ్
ఉహ్మ్
ఆంటి
ఆంటి ఫుల్ బిసీ అయిపొయింది బ్లౌజ్ ఇచ్చినారు ఎవరో కుట్టి సారి ఇది వాళ్ళు ఇచ్చారు ఎవరో వేరే వల్లో అవి కుడుతా ఉంది
ఉహ్మ్
వచ్చిండ పొద్దన్ టి చెసుకోని పొద్దున ఇచ్చినం ఈ రోజు ఆంటీ బర్త్ డే
అ
ఈరోజు ఆన్ టిది బర్డే మొన్న అడిగిందే పాల్కోవా నువ్ ముందడిగిన పాల్కోవ ఇప్పుడు తెచ్చి
భార్గవినా
ఆ
ఓయ్ అమ్మా
అవి రూపాయి అద్ రూపాయి ఉంటానే పాల్కోవా
హ విచ్చిందా
ఆ మొన్నేప్పుడో డిమార్ట్ లో తెచ్చుకొందంట ఈ రోజుకు ఉపయోగపడినయి
అబ్బ సన్న గూంటయి జూడు అవ్వా
ఇంట్లో నే దుద్బడుగు తెచ్చా అండి తిన్ తినీ
అ
పట్టు చీర్లలోకి సరిపోయే బ్లౌజులు తీసుకున్నం
ఏమీ ఇప్పుడు ఉండట్లే గే
అస్
ఇప్పుడెందుకు
పట్ట చీర్లల్లోకి లే అమ్మ ఇప్పుడు బిజీ బిర్రు గయిపోయింటయి గదా
వులే
దాంట్లోకి న్ నా చీరలోకి ఆంటీ వాళ్ళ అకోళ్ళు పెళ్ళికి ఇచ్చిన్నార్ కదా
ఆ
మిగిల్నాయంటే
దవు
థర్టీ సెవెన్ రూపీస్ షైనింగ్ ఓచ్చేవి
అంత మంచివి తెచ్చినారా వాళ్ళు
పూలు వేసుకు కనీసం మనము పెళ్లిక్ పోయి తీసుకోలే కదా అందుగానీ ఇళ తెలుసా ఒకటి కానీ కొన్న
బిడ్ డబ్బులు కొంటున్ర మీరు ఎంత
ముప్పై ఏడు రూపాయలు భార్గవికి నాయి
ఆ ఏమట్లా
ఏమో వందన అ ఆంటీనే చెప్పుండి అంతే చేప్పక్క అంతే చేప్పక్క అంటే చెప్ప తమ్మ ఇరున్ ఇరవై రూపాలు అమ్మ అని
ఆ
భార్గవి ఆంటీ ముందర ఆంటీకి నూరు రూపాయలూ
మ్
మనం తెచ్చినటావి ఇప్పుడు పీసులు భార్గవి ఆంటీకి ఇంకోటి చీర మ నాలుగు ఇరవై ఐదుదో ఐదు ఇరవై ఐదుదో ఇచ్చింది కొంచెం సిల్క్ శారీ టైపు సోఫ్ సిల్క్
ఆ
మ్ భార్గవివే తీసుకొంది భార్గవికి ఐదు వందలో ఆరు వందలో
ఆ
అన్ని రేట్లే పాపము
మీ
ఏ ఎందుకు నువ్వు కాదా అట్ల చెప్తేవి అంటే చెప్ప చెప్పు అక్క చెప్పు ఆక్క నీనున్న పూడు భార్గవి ఎందుకు క్కమ్మలంత ఎసితునవ్ మా అంటే బ్ ఆ ఆంటీకి
మ్మ్
అమ్మనే చెప్ప ఇతే బందమా అని చెప్పింది ముందుకు చెప్తాన్నా అని
ఉహ్
పాపం చానా నష్టం అబ్బా చాలా నష్టం భార్గవి
ఆ అవును పాపము
డ్రెస్సులు కోనీ తీసుకోమంటున్నాయి ఇంట్లో ఉండేది
వద్దు అన్నా
ఇది ఇలాంటివి వద్దులే చిట్టికి బాగుంటుంది వద్దులే చిట్టికి బాగుంటుంది అంటే ఇంక సరేలేని లోపల పెడితే మళ్ళా ఇప్పు దాపుడు ఒకటే ఒతుంది కదా తీసుకో అంటి ఉంది గా తీస్ కోన్ని ఇన్నీసార్లు ఉన్నపు తెచ్చుకుంట లే తీసుకోని నువ్వే ఉండిళ్లు నాకేం వద్దు కానీ ఇంకా ఆంటి ముందర ఓద్ అంటే బాగుండదని ఊట్న అయిపోయి మళ నేనే యాదోట్ చెప్ప తనులే అంటే నువ్వే ఆడు మాంగళ్యలో తెచ్చుకున్నాని చెప్పు అని మ్ గు డీజర్ అంతా వేస్ట్ కట్ చేస్తే
ఉహ్
ఆ అది మార్చుకొచ్చినామ్ అని చెప్పితి
అ
అవును బాగుండనే ఏమోండీ ఆ పాపకి నచ్చలేదు అంది బర్బో గోడకి పెయింట్ అంత పాయిండదే
ఆ
నే బడి ఏ
అవున
ప్రింట్ ఇచ్చినారు ఇంగ ఎవడొస్తాడు అయిపో పూసేకి అ ఆ కో ఇ నేను ప్రశద్ కోడుకు ఇదా గోడు కంటాండే
ఆ ప్రసాద్ కూడా వున్లే అభిగాని పోయిన్లే
దానికి
అంటే డబ్బాలు ఇచ్చిపోయినారా బాకీట్లు
ఆ
మ్ ఎప్పుడు ఇచ్చి పోయినారు
షేడ్ కొద్దిగా ఈపేయండి
ఆ
షేర్ అయితే షాప్ కి పోలి అందుకుపోయింటే ఇంక చేంజ్ చేసి ఇచ్చినారు
డబ్బులు ఏమి లేపొయిని
ఫీల్డ్ వచ్చునాకు కుశ ఏమో అడుగుతారేమో వచ్చినోలేకే ఇయాల్సిందే
మళ్ళీ ఎప్పుడు గుపితారంట
వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు వైషూ
ఉహు
మనం ఏమో గురుతు వాళ్ళ ఎప్పుడుస్తే అప్పుడు హలో హలో
ఏంది
వాళ్ళు ఎప్పుడుస్తే పూసేకి హలో వాళ్ళు ఎప్పుడొస్తే పూసేకి
ఆ
అప్పుడు పూపిచ్చేసేది ఎయిట్ లెవెన్
మ్ మ్ నాకు ఈడ చూపిలే
అవునా భార్గవి ఆంటీ ది వాచ్ నా దగ్గరే ఉంది
వాచ్ ఆ
ఆ
ఎం వాచ్ ఓ
కొంచం గోల్డ్ కలర్ ది మొన్న అట్క బ కోరంగి ఓయినప్పుడు కటుని వచ్చిండలి
మ్
ఇంకా వీళ్ళ పెళ్లిళ్లు జరగకముందే
మ్
నాకు ఇయి అంటీ పెళ్ళికి అంటే ఇచ్చింది సెల్స్ లేకపోయినా ఎపించుకో అంట అంటే పోలె చెప్పలేదు అంట
మ్
మొత్తం బజార్ లాల తిరుగుతుంది అబ్బాలు అంటూదింటుంది సరే న్ ఉండేది ఫోన్ ఉంటుంది కాని అని ఇప్పించుకోనింటుంది ఇంకా ఈలా
మ్
మన వాళ్ళ రిసెప్షన్కి వీళ్ళ పెళ్లికి కట్టుకోపోయింటి
ఆ
మొన్న శ్రీమంతానికి కట్ట పోయింటి
హమ్
హమ్
వంటేమ్ చేసింట్రు మధ్యాహ్నము
నిన్నటిదే పప్పు
పొద్దున్నే దోసె
ఆ
ఉహ్మ్
రాత్రికి అదే అందొ
ఆ మంచము ఎప్పుడోతుందంట పైకి
శనివారం
ఎంత ఇరవై వేలా ఇరవై రెండా
ఇరవై రెండు
ఇరవై రెండు వేయిలు ఉమ్
ఇరవై రెండు వేయిలు పరుపు చూడల్లా ఆన్లైన్ ఆన్లైన్ లో రేట్ ఎక్కువ ఉంది ఫ్లిప్కార్ట్ లో
ఆ వందనా ఆంటికి జ అడగాల్సిందే
చెప్పి అంకుల్ ఉంటడు అంకుల్ సెల్లులోన బుక్ చేసిండేదా ఆంటీ
ఆ
ఆ అది బాగుంది చూడు వాళ్ళ జు
అవును బాగుంది పరుపు అట్లాంటిది పెద్దది మంచంమీందికి షేర్ చేపిచ్చుకొని లిం కు ఆ చీల్ న మౌన్కిఉంది కదా ఆక్సెస్ ఆ దాని ద్వారా క అంకుల్ చెప్తే అం ల్ బుక్ చేస్తాడు ఏమనుకోడట్ల
ఊ స మా అమ్మా
ఆ చెప్పు సుమంత్ అంకుల్ ఉన్నప్పుడు పోయి అడగం అడిగి చూసి పెట్టంకుల్ అని చెప్పండి
ఉమ్
ఉమ్ చిలామ్మలతో బుక్ చేతుంది
ఎన్ని మినిట్స్
టెన్ లెవెన్
ఉ హ్ అంకులు ఎప్పుడుంటాడో
ఉమ్
పక్కోనికి జ్వరం వస్తాందమ్మ
ఓయి అమ్మా మల్ల హాస్పితల్ పోలెదే
ఊ హ్ సన్న తెలివి లేదు వాని
అబ్బ వాడికి విపరీతమైన తెలివి ఉంది సుజ్జుగాడే తిక్కలోడు
మా వ సుజ్జు దుబ్బోడు కానీ సుబ్బు వాళ్ళిద్దరిలో కాన్నీ నావికన్నా కస్టమ్ కన్నా సబ్మెరిన్ లో కన్నా జాబ్స్ కి
ఉమ్
దాంట్ల లెవ్వనిపిత్తుందంటమ్మా
ఉప్పుయా
బక్కోన్కి చాలా తలకాయి ఉందంట వాన్నీ పంపిచ్చిందంట
ఓయమ్మా
నేను అమ్మాయిననలేదా వాన్ని ఇక్కడన్నా వేసుకో ద్దుుబ్బో న్నీ ఆర్మీకి మీ ఇట్టుకి పంపిద్ ఆ టెన్షన్ నేను దట్టుకోలేను నువ్వెట్లన్నా నాయా అనే ఉమ్ ఉమ్ వాళ్ తాతల్లె నిన్నా
మ్
ట్లు అంటే మా దుబ్బంట పిచ్చ ఏమో మీ అందుకు ఎక్కువ ఉంటాడు పెద్దనాంక కాడు కా పల్లిలో షెడ్ ఎసి ఎన్నిగోట్లు పెట్టిత్తమ్మా అని
మళ అందవేయ మన
ఏ అం
ఉ
చెప్తాండే ను్ అప్పుడుకి అవే బిజినెస్ అయితే లే తాత జాబ్లు నేత్తిపోతాయి కాని అని అప్పుడు కదే బిజినెస్ మునిగాడు కూడా ఆ ఐడియాలోనే ఉన్నాడు.
ఉమ్
ఉర్లపాలన్నీ తీసుకొని తర్మరం లాట్లెట్ ఓపెన్ చేసి
ఫోన్ చేయడా ముని
చెత్తాను నేనే ఎత్తాను పొద్దున్నే చెసింటే ఎత్తలేను ఎనిమిది గంటలకె చేసినాడు ఈ రోజేమో ఎత్తలే మధ్యాహ్నం పన్నెండు గంటల కడ ఏమో చేసింటే క్లాస్ లో ఉన్నాక్క మళ్ళా చేస్తానె మళ్ళా చేసినాడు. రెండు గంట కైమ చేసి మాట్లాడి సరే లే మళ్ళా చేస్తా లే అని పెట్టేస్తే ఎక్కువ మాట్లాడలేదు లే ఊరికనే ఎందుకు లే అని
ఉమ్ వాయప్ప ఏమందో మెసేజె చేయడా?